హలో
హాయ్
హాయి ఏం చేస్తున్నావ్
ఇప్పుడే తిన్నా
అవునా ఏం కూరా
మాది పప్పు చేసాం ఈ రోజు చాలా వెరైటీస్ చేసాం
అవునా ఏమేం చేసారేంటి
పప్పు చేసాము కాకరకాయ ఫ్రై చేసాము టమాటా చట్నీ చేసాము ఇంకా జొన్న అన్నం అంటారు తెలుసా
ఘట్కా
ఆ గట్కా జొన్నల్ది చేసాము అన్నము ఇంకా పెరుగు చేసాము ము ఆ ఇంకా ఏదో చట్నీ చేసింది గుర్తులేదు
అవునా
అవును ఈరోజు స్పెషల్
ఏం స్పెషల్ ఉంది ఇవాళ అన్ని రకాల వంటలు చేశారు
ఎందుకంటే మా తమ్ముడు బర్త్డే
ఓ బర్త్డేనా మరి నాన్ వెజ్ తెలేదా
మేము నాన్ వెజ్ తినమండి ఎక్కువ ప్రిఫర్ చేయము
అవునా ఓన్లీ వేజ్ ఎ నా
ఆ వెజ్ ఇష్టం బాగా వెజ్ లోనే ఇంకా చాలా వెర రైటీస్ ఉంటాయి
ఆహా మరి ఇంకేం లేదా బర్త్డే ప్లాన్స్
సాయంత్రము కేక్ కట్టింగ్ ఉంటది
ఆ
ఇంకా మా తమ్ముడికి ఒకబ్ బాయికి గిఫ్ట్ పుట్టిద్దాం అనుకుంటున్నాం తిల్న్నారా మీరు
ఆ తిన్నా ఇంతకు ముందే
అవునా ఏం కరీ
మాది పప్పు పెసర పప్పు
అవునా ఎక్కువ పప్పులు తినద్దండి
ఎందుకండి పప్పులు తింటే ప్రోటీన్ మంచిదే కదా
మంచిదే కాని ఎప్పుడు ఒకే తినదు అన్నమాట అంటే పప్పుకి నాకు పక్కయితే అస్సలు తినబుద్ధి కాదు దాని పక్కకు ఏదో ఒకటి ఉండాలి ఆ పక్కకు చట్నీ గాని లేకపోతే ఏదైనా ఫ్రై దొండకాయ ఫ్రై బెండకాయ ఫ్రై అట్లా ఉంట ఎక్కువ ఇష్టపడతా
ఆహా ఒట్టి ఓన్లీ పప్పు ఉంటు తినారా
ఒట్టి పప్పు అంటే ఊవుక ఏం పప్పులు తింటావండి
ఆ
ఎట్లా సెలబ్రేట్ చేస్తారు మీ వైపు బర్త్డేస్
అంటే నార్మల్ గా టెంపుల్ క వెళ్ళి వచ్చి ఆ టెంపుల్క వెళ్ళేసి వస్తాడు మార్నింగ్ మళ్ళ ఇక వాళ్ళకి ఇష్టమైన ఏమైనా ట్టి ఈవనింగ్ కేక్ కటింగ్ ఇప్పుడైతే బర్త్డేస్ కూడా బాగా ఇమంటారు ఇది చేస్తున్నారు కదా ఫస్ట్ బర్త్డే లాని సెకండ్ బర్త్డే లాని
అవువు ఇంన్న పల్లలు పుట్టిప్పుడు మంత్ కి ఒక కేక్ సెకండ్ మంత్ కి ఒకొ కే అట్లా అంటే ఇక చేస్తారు ఇక బాగా రిచ్ అలా అయితే టువెల్వ్ మంత్స్ వరకు చేస్తారు ఫస్ట్ బర్త్ డే చాలా గ్రాండ్ గాెలబ్రేట్
వాళ్ళకప్పుడు అవన్నీ ఏ తెలియదు తర్వాత మెమోరీస్ ఉంటాయను ండి కాగాని అప్పుడైతే వాళ్ళ అ ఏం తెలియదు కదా
తెలీదు కాని ఆ మన కాలంలో చేయలేదు కదా ఇక ఈ కాలంలో చేస్తున్నారు అట్లా
కానీ నే నన్ను అడుగుతావి అంటే చేయాలి కాని మరీ అంత గ్రాండ్ గా చేసి డబ్బులు వృధా చేసుకోవడం ఎందుకు అదే వాళ్ళ పేరు మీదను వాళ్ళకి ఏమన్నా యూజ్ అయేలాగా పెద్ద అయిన తర్వాత వాళ్ళకే అయితయిదా అట్లా వేసుకోవచ్చు అంట బాగా రిచ్చి వాళ్ళ తెదు మ మీడిల్ క్స్ ఫ్యామిలీస్ కూడా ఇప్పుడు వేస్తున్నారు కదా
ఇట్లా దానికి ఇప్పుడు సెలబ్రేట్ చేయడానికి ఎంత అయితే మనీ అయి ఇదో ఆ మనీ ఆ బాబు నేమ్ మీద పాప నేమ్ మీదనే వేస్తా ఉంటే బావుంటది
ఆ ఉండాలి సెలబ్రేషన్ కూడా చేయాలి కాని ఏదో మామూలుగా చేస్తే అయిపోతది వాళ్ళకి ఎట్లా ఏమీ తెలియదు అసలు
అవునా
చిన్న పిల్లలే ఉంటారు వాళ్ళు దానికి బదులు వాళ్ళ కోసమే ఏదన్నా ఏసినా బాగుంటది లేకపోతే ఇప్పుడు ఏంటిది వాళ్ళ పేరు మీద అన్నదానాలు చేసిన చేయచ్చు అదుట్లో కూడా చేయొచ్చు గద అన్నదానం అట్లా అంటే అనాథాశ్రమాలల్లా అట్లా అట్లా కూడా వేసుకోవచ్చు అది కూడా కొంచెం తక్కువ ఓ బడ్జెట్ఏ ఉంటది ఇప్పుడు ఇంత సెలబ్రేట్ చేసి అంత వేస్టే కదా
అవునవును అది కూడా కరెక్టే ఇంకా ఏం చేస్తున్నారంటే ఈ మధ్య అంటే అప్పట్లో నుండి చేస్తున్నారు ఈ మధ్య ఏంటి అంటే ఆ ఇప్పుడు శ్రీరామనవమి వస్తుంది కాబట్టి రాముడు వేషం త్రీ మం వస్తదని ప్రతి మంత్ కి ఒకటి థీమ్ తో చేస్తున్నారు
అంటే అది వాళ్ళ మెమరీ కోసం ఇంట్ల మందం అంటే మనకి ఇంట్లో ఉన్నదానితో చేసుకుంటే ఏం లేదు మరి వాటికి కూడా అన్ని ఖర్చు పెట్టి వాళ్ళకి మెమోరీ ఉంటది కానీ ఎక్కువ కాస్ట్ అవన్నీ వేస్ట్ చేసినట్టే కదా అంత డబ్బులు వృధా నన్ను అడిగి
చూసారు ఎవరైనా మీ చుట్టుపక్కల వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు ఏమేమి డిఫరెంట్ ఐడియాస్ తోటి చేస్త సారు
ఏంటి బర్డేస
ఆహా అవి మంత్లీ ఉంటాయి కదా
మ్ కొందరట్లా, కొందరు ఫ్రూట్స్ తోటి.
ఆహా
ఆ అంటే కొందరు కొందరు డిఫరెంట్ డిఫరెంట్ ఇట్లా వేస్తారు కదా ఏ పండగస్త దాన్ని బట్టి ఇట్లా వేషా అంటే అమ్మవార్లక్క నేనా నేనేం చూడలేదు
ఎందుకు చూడలేదు చూస్తా
ఎందుకు చూడలేదు అంటే చూల్లేదు నేను ఏమో చూసినా నాకు గుర్తుకులేవు కావచ్చు మరి.
వరి అని ఎందుకంటరండి అక్కడ
తెల్లవారింది తెల్లవారి నాక్డౌట్
డౌట్ఫుల్గా ఉన్నా చెప్పేసేయలే లేదు చెప్పేయకపోతే ఈమెకు మొత్తానికే తెలియదు అనుకుంటారు
అవునా
మ్ మరి మీ దీన్ ఎవ్వరూ చిన్న పిల్లల్ లేరా? వాళ్ళకి జెయలేదా అవి వీక్ గుర్తులేవా?
మా ఇంట్ల శ్రీరావనవమికి ఎప్పుడో ఒక్కసారి చేసింది గుర్తున్న గంతే. తర్వాత ఏంటి థీమ్స్ అంత గు తొక్క లేవ్
ఓహో
మ్
మా బాబుగా అయితే మేము ఊ వేంటి పేపర్స్ తోటే అన్నిష్ స్టార్ లాగా కట్ చేసి ఇంకా నక్షత్రాలు సూర్యుడు చంద్రుడు మబ్బులు ఇట్లా జేసి వర్షాకాలంలో వర్షం పడేటట్టు చేసినం అన్నమాట.
అవునవునండి ఆ బావుంది. ఇంట్లో వాటితోటె చేసుకోవచ్చ అట్లా ఉంటే ఏం ప్రా.
ఆ ఉగాది ఈ మొన్న ఉగాది పోయింది గదా! ఆ రోజైతే అన్ని మ్యాంగోలు, మామిడకులు. అన్ని ఇట్ల బెట్టి చెట్టు లెక్క అట్లా చేసినాము
ఆ
ఏం చేసిండు తెలుసా గిన్నెలు గిలాసలు వాటితోటి బుల్లెట్ బం డి చేసి దాని మీద బాబు కూర్చున్నట్టు చేసిరు
అవునా బా
ఆ అట్లా మీకు తెలుసా ఇంకా ఐడియాస్ ఏమైన్న ఉన్నాయా అంటున్నా
కొ షెఫ్ లెక కూడా చేస్తారు కదా షెఫ్ అంటే కొంచం పెద్దగైన తరువాత సిక్స్ సెవెన్ మంత్స్ వచ్చి కదా షెఫ్ హు
ఇంక ఫోటో షూట్లు ప్రీ వెడ్డింగ్ షూట్లు ఇవన్నీ ఈ మధ్య షూట్స్ ఎక్కువ అగుతున్నాయి బర్త్డేస్కి అయిన కానీ
ఆ అట్లా అయ్యేసరికి అ అందరు రొటీన్ కాకుండా మాకు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ వెరైటీ కావాలని కోరుకుంటున్నారు ఇంకా కొత్తగా ఇంకా కొత్తదనం మమని ఎక్స్పెంట్ చేస్తున్నారు
అవును కొన్ని ఇట్ల ఉంటాయి అన్నట్టు అక్కనేే అన్ని రడి చేసి పెడతారు మనం పోయి ఫోటోస్ దిగాలి
ఆ అది కరెక్ట్ ఇప్పుడు ఉన్నది కరెక్ట్ే అట్ కాకుండా ఇంకా కొత్తగా ఉండాలి వెరైటీగా ఉండాలని కోరుకుంటరు మాది డిఫరెంట్గా ఉండాలి మేము చేసేది ఇంకా మంచిగా ఉండాలి అన్నట్టు చేస్తున్నారు కద
ఆ చేస్తారు ఇగ
హు
ఒకరి మీద ఒకరికి పోటీ అన్నట్టు
అది పోటీనే మరి బాక ఇంత ఉన్నదాని చూపించుకోవడానికి
చేసేదంత చేసుకోవాలి ఇగ
మనకీ ఎంత ఉన్నదో మనకు ఉన్నంతలో చేసుకోవాలి మనవి ఇంత చేసినాం ఎంత గ్రాండ్ గా చేసినాం అని కొందరు ఏంటిది గొప్పలకి పోయి అప్పులు చేసి
అప్పును చేసి అయితే అస్సలు చేయొద్దు అప్పు చేసి పెళ్లి చే అప్పు చేసి ఏ శుభకార్యం చేయొద్దు
అదే మనకు ఉన్న దాంట్లో మనకున్న దాంట్లో ఆయనంతలో చేసుకోవాలి అంతే ఇంక నన్అడుగుదే అయితే
అవునవును అదైతే కరెక్టే
ఆ ఆ అప్పులు చేసి చేసి అందరికి అయితే గ్రాండ్ గా చూపించుకుంటాం తర్వాత ఆప్పులు వాళ్ళ ఎమీ తీర్చారు గద వచ్చి మనమే గ తీర్చుకునేది అందరు వచ్చి చేసిండ్రు అంటార తింటారు చూస్తరు వెళ్ళిపోతారు మెమోరీ ఉంటది మెమోరీ తక్కువ వాటితోటి చేసుకోరాద తక్కువ బడ్జెట్ తోటి
అవును
తక్కువ బడ్జెట్ లో కూడ చేసుకోవచ్చు మనకు ఉన్న దాంట్లో చేసు పోవాల అంటున్నా మొత్తం మెమరీస్ లేకుండా చేసుకోవద్దు అంట
ఆ ఇగ మనీ ఉన్న వాళ్ళు చేసుకుంట
ఉ ఉన్న వాళ్ళ అయినా ఇగ లేని వాళ వాళ్ళ వాళ్ళ స్తోమతను బట్టి చేసుకోవాలి
అవును వాళ్ళని చూసి లేని వాళ్ళు కూడ
ఆ మా అవును వాళ్ళు చేస్తండ్రు మేము కూడ చేయాలి మళ్ళా మేము చేయకు అంటే మేము ఎక్కడ తక్కువ అయిపోతాం అన్నట్టు ఫీలింగ్ లో కూడ చూస్తారు కొందరు మేము ఎందుకు తక్కువ కావాలి అన్నట్టు చూపించుకోవడానికి అప్పులు చేసి కూడ చేస్తారు
అట్లా కరెక్ట్గా కాదు ఆప్పుల్ తీర్చలేక మల్లా మనకే బాధ అయితది ఇంకా ఏంటంటే పోస్ట్ వెడ్డింగ్స్ కూడా వస్తున్నాయి ప్రీ వెడ్డింగ్ చేసుకోని లేని వాళ్ళు ఇప్పుడు ఆ ట్రెండు లేని వాళ్ళు ఇప్పుడు మళ్ళీ పెళ్ళి అయిపోయినాక పోస్ట్ వెడ్డింగ్ షూట్ అని తీప్పించుకుంటున్నారు
అవునా నవు నేను ఇది ఎం లే ఇది మరి ప్రీ వెడ్డింగ్ తెెలుసు ప్రీ బర్త్డే కి అంటే ఫస్ట్ బర్త్డేకి ప్రీ షూట్స్ అవి తెలుసు అని ఈ పోస్ట్ది చూడలే మరి నే
మ్యారేజ్ అయిన వాళ్ళు టూ త్రీ ఇయర్స్ తర్వాత అదే మన అంటే వాళ్ళు ఇట్లాంటి లేనప్పుడు చేసుకున్నారు అన్నట్టు మ్యారేజ్ ఫోటోషూట్లు నార్మల్ ఫొటోస్ ఉన్నాయి కాగానీ ఇట్లా సాంగ్ మీద తీయడం అట్లా లేనప్పుడు చేస్తు న్నారు కాబట్టి చేయించుకోవాలి అని చేపంచుకుంటున్నారు కొందరు
అవును
అందులో కామన్ గా మన బీచ్ లో ఉరకడము ఇవే ఉంటాయి బీచ్ లో ఉరుకుతారు లేకపోతే సాంప్రదాయ బియ్యం చెరిగినట్టు ఉంటారు
ఆ
ఇంకా పియానో వాయించుకుంటా అ కొన్ని థీమ్స్ ఇప్పుడు అవైలబుల్ గా ఉంటున్నాయి బయట కూడా
హ దాని తగట్టు అవును
ఇక అందుకే అట్లా చేస్తున్నారు కానీ వాటికి మళ్ళా వేరే వేరే చార్జెస్ ఉంటాయి
ఆ ఉంటాయి అవును
సరే అడి మరిా ఓకే బాయ్
బా